హలో ఏడున్నావ్
ఇప్పుడు మా ఇక్కడ్నే ఉన్న ఉప్పుడు పేళ్లు ఉన్నా
బాన్నావా రా
మంచిగా ఉన్న నువు ఏట్లున్నావ్
బానే ఉన్న అమ్మోల్ ఎట్లు టాలు
ఫోన్లో ఏం ఇంటికాడనే ఉన్నరిగా ఏం పండ్లు ఒకటి ఇంటికానే ఉన్నారిగా
బావున్నారా
మంజిగానే ఉన్నారు
ఉహ్ హు పనిలేదు నేను హైదరావాద్ వాళ్ళు ఉన్న పనుల
ఐపఐపోయినాయిగా
ఆహా తిన్నవా మరి
ఊ తింటి ఇప్పుడు దిన ఇట్లా బయటకు వచ్చిన
ఊ ఏం చెస్తానవ్
నేనొతిని ఇట్లా కుసొని గా పో పుట్టడు ఇలా బయల్లోకి పోతున్నాం
బల్లకి పోయితన్నావా
నువ్వు
మరి ఐడియా చేస్తాన అంటాను అంట అయింది డాడ్ ఫోన్ చేసిండు
అదేధోకుంటా మనకి ఎంత సదువు అదేధో అనుకుంటానా
మరి చదవరా అంటే డిఫెన్స్ పోరా డిఫెన్స్ మంచిగా ఉంటది
ఏమన్నా చూడాల ఇక ఐడియా ఏదో అని అనుకున్నాను పైసలు మని అడిపెట్టాను అంటాను
ఓ ఔరంగలాదు తెలిసిన కాలేజ్ ఉన్నది. ఐటిఐ అంటే నీకు అప్రెంటిస్ చేయాలి. నీకు పదిహేను వేలు ఎక్కువ రావు. నీకు నెలకు
ఇగో పదైన ఎట్న గొట్ల ఉండచ్చు కాని మనకి డిఫెన్స్ వంటాను ఇ మానాడు వద్దంటాండు
నేను చెప్పేది ఇను ఫస్ట్ నువ్వు ఐటిఐ చేస్తావు రెండు సంవత్సరాలు చేస్తావు ఆ నెక్స్ట్ సంవత్సరం అప్రెంటిస్ చేత్తవు ఆ ఏదన్నా క్ దాంట్లో పెడతారు నిన్ను నీకు నెలకు పదేను వేలు ఇత్తారు రా
అంతే ఇత్తరనా
ఆ పదిహేను వేళల్లో నీకు రూమ్ నిత్తే ఫుడ్ నీదే ఒత్డు పోడు మొత్తం నీయే
హా
నీకు వాళ్ళ ఏం మరుగుతాయి చెప్పురా
ఇప్పుడు అ అట్లా కరస్టే గానీ డీజిల్ లెక్కలు చెప్పేకి పోతాలే కొద్దులే రైల్వేలు అలా గిట్ల వస్తాయి గాన
అవి ఉత్తగనే అయ్యారు వాటికి పోస్టులు పడతాయి పోస్టులు పడ్డప్పుడు అప్లై చేసుకొని ఎగ్జామ్ కు చదువుకొని రాయాలి
మన డీజిల్ మెకానీక్ అప్లై చేసాం మొన్న
చేసినవా
ఆ
కొ పోగాని మంచిగానే ఉంటది లే గాని నేను చెప్పేది ఏంధంటే, ఇప్పుడు నువ్వు పర్సనాలిటీ ఉన్నది హైట్ ఉన్నావు. హమ్ మంచిగ పన్ తొ బలంగుడు నది అందుకే ను ఇది డిఫెన్స్ పోయినం అనుకో వాళ్ళే చెప్తరు ఇట్లా పోస్టులు పడ్నప్పుడు అప్పు వాళ్ళే అప్లై చెత్తరు నువ్వుగి ఇంత ఫీజు ఫీజు ఉంటది అంటరు పొద్దుగల్లా లేపుతారు గ్రౌండ్ కోచింగ్ ఉంటది స్టడీ ఉంటది నీకు ప్లస్ ఇంటర్ కూడ చెప్తార అనుకుం డ
ఇంటర్వ్యూ త అగాని కొద్దిగ వాడు ఆడలు అంటాడు నేను కొద్ది ఐడి చేతన్న రా
హ డిఫెన్స్ పోతే తొందర జాబ్ వత్తఇ ర నీకు హైట్ వేట్ మంచిగున్నవు
అది కూడా దక్క మనకు అంత ఎక్కువ ఏం రు కొద్దిలా ఎంబిఎస్ తీసుకుంటే సబ్జెక్ట్ లావుతాయ అని చూద్దాను
అయి నువ్ అవి సక్కవ చదువాకున్న కూడ నువ్వు డిఫ ఫ్రెండ్స్ కు ఇప్పుడు జా ఆర్మీది బడుతది ఎయిర్ ఫోర్స్ ఇది బ పర్తుది ఇవి మూడు అప్లై చేేసుకో అప్లై చేసుకొని నువ్వు గ్రౌండ్ కోచింగ్ తీసుకో సాలు
అంతే అంటావా
కోచింగ్ తీసుకు టె నీకు ఎగ్జామ్ ఎందంటే నార్మల్గానే ఉంటది
హమ్ హమ్
కొద్దిగ నార్మల్ గ ఐడియ ఉంటే చాల్ నీకు
కోద్దిగ బేసిక్స్ లేక ఉంటే
బేసిక్స్ తెలిసి ఉంటే పోయి రాసి అయితే అది ఒకవేళ ఎగ్జామ్ క్లియర్ అయింది అనుకో ఏం లేదు నువ్ గ్రౌండ్ ఫ్యాక్టీజ్ ఎతే ఉత్తి గుడదవు
అంతే అనా కానీ మ డాడీ గిట్ల
ఎగజామ్ దసి ఏ బోర్ట్ లో పోడతే నీకు జాబ్ కన్ఫర్మ్ కొతుంది
అంతేగాని కొద్దిగా డాడి పోండనికి కానీ నాకు ఎంత ఇంట్రెస్ట్ లేదు
ఇంట్రెస్ట్ ఏమున్నదిరా నీకు ఇప్పుడు ఒకవేళ జాబ్
హ
గవర్నమెంట్ జాబు ఆర్మీ అన్న ఎయిర్ ఫోర్స్ అన్న ఇది అన్న వస్తే ఊళ్ళే పేరు ఉంటది మంచిగా ఎట్లుంటది గవర్నమెంట్ జాబ్ వంది ఎట్ంటది ప్రైవేట్ జాబ్ చేతే ఎట్లుంటది చెప్పు నువ్వే
ఐటి ఐ చేద్దాం రా అందరం ఒక్కకడా ఉండి చేద్దాం రా అని అందరు టాలు అదే నిను కూడా వస్తా లేరా అన్నా
ఓకే నువ్వు అనుకున్నది రైటే లే కాని దోస్తుగాళ్ళ అందరు కలిసి చేస్తే చదవలేరు
నేను ఇట్లా చిన్న అడగ ఇట్లా అ అట్లా అను అనుకుంటాను కాని అట్లనే చేద్దామని మన సాయి గాడు అంటాడు పొట్టి సాయి గాడు
వాందంటే హైట్ లేదు నువ్వు ఒ ఒక్కనవ ఇప్పుడు హైట్ ఉన్నావు మంచిగా పర్సనాలిటీ ఉన్నది
అది కూడా మ డాడి చేయి అంటండు కానీ నాకు అంత ఇంట్రెస్ట్ లే అని చె నా
ననదే చెప్పిన ఆ మీ డాడీ నిన్న ఫోన్ చేసి చెప్తే ఇట్లా వీడు మరిే నేను ఇది ఏమంటే ఐటీ చెత్త ంటాను రా అది ఇద అని అంటే నేను ఫోన్ చేసి చెప్తానకి ఇది మనకి బెస్ట్ మనకి కంపల్సరీ జాబ్ వతుది కొద్దిగా కష్టపడితే వానికి జాబ్ వస్తుది ఈక ైఫ్ సెట్ అవుతది జాబ్ వస్తే గవర్నమెంట్ జాబు శాలరీ కూడా మంచిగా ఉంటది
కానీ మనకు అంత టఫ్ అయిది అంత రిస్క్ ఏంది కానీ ఐటి ఐ అనుకుంటున్నా మళ్ళ అ ఇంటర్ లో మనకు సబ్జెక్ట్ అయినా కొద్దిగా పక్కలేదుని అనుకుంటాని నచ్చేది నాకు ఇక
అవునా
హ అట్లా అని చూద్దాను లేకపోతే కొద్దిగా ఇంట్రెస్ట్ే ఉంది కాగాని బీసి అంటే కొద్దిల అదా
నువు నువ్వు ఇంటరువ టడ్రెస్ తీసుకోకుండా సప్పుడు ఎండన గ్రౌండ్ కోచింగ్ ఈ ఎగ్జమ్స్ కో అప్పుడు అప్పు పడప్పుడు ఎలా అప్పులు చేసుకొని రాసుకున్నావు అనుకో
ఆ
చాల నీకు ఒకవేళ జాబ్ వస్త నువ్వు ఇంటర్ చేయాలి వచ్చినవసరమే ఉండదు ఇక టెన్త్ తోట కాబట్టి
ఇంటరుగుతుండాలి రా అంటారు మరి అద్ చెప్యా
ఇంటర్ అంటే కొంచెం అ లెవెల్ పెద్ద లెవెల్ పోస్ట్లు ఉంటాయి వాటికి ఇంటర్ కావాలి.
మనకింటార అనేనే కొద్దిగా బతకం అవుతది కొద్దిగా భయం అ ఎంపీ సా కూడా మ్యాస్లా పోతుర బా అయితది
ఏం కాదురా చదువుతు అంటుతాయి అవి ఇంటర్ ఏం లేదు రిపీటెడ్ క్వశ్చన్స్ వతాయి
కానీ ఇంకే వాళ్ళు కుదర భయమే కదా మనకి
ఇ భయం ఉన్నది భయం ఇవ్వలకైనా అవుతది భయానికి ఇడిచిపెట్టాలిగా
మీకు కొద్ మీరు వెళ్ళళ్ళి మీద్దు సాన అతే వాళ్ళు మంచిగానే వెళ్ళ అందరరు బయట
మ్ ఓ నేను కూడా కోచింగే తీసుకుంటాను నా నాకు నాకు అప్పుడు ఎవాళు చెప్పాలే ఇకా నేను ఇప్పుడు డిగ్రీ చేసిన
ఆ
ఏం లేదు అప్పుడు తెలివక చదవలేదు ఏం లేదు ఇప్ ఇప్పుడు ఏజ్ కూడా అయిపోతంది
అది ఉూద క రక్ష
అందుకనే ఇప్పుడు కోచింగ్ తీసుకుంటాను హైదరాబాద్లా
ఆహా కోచింగ్
కోచింగ్ తీసుకొని పో పోయి ఎక్జా రా ఎక్జామ్ ఉన్నా కానిస్టేబుల్ బాగానే రాసిన అది క్వాలిఫై అయింది అనుకో గ్రౌండ్ కొడితే చెప్పలేం నాకు కూడా వస్తే రావచ్చు కానిస్టేబుల్
పోస్ట్లు పడ్యి అప్లై చేసినా
చేసిన చేష్న
ఆ
అందునే కొంచం జాబ్ వస్తే ఫ్యామిలీ కూడా మంచిగా ఉంటుది కదా
మొన్న ఎయిర్ ఫోర్స్ చేసి ఏమైంది మరి ఎయిర్ ఫోర్స్ నిధి
ఏర్ ఫోర్స్దా
మ్మ్
అది ఎగ్జామ్ వెళ్ళింది అన్న అయిపోయినాయి ఈవెంట్స్ కూడా కొట్టినా
మ్మ్
లాస్ట్ ఒకటిే ఎగ్జామ్ ఉంటది కొంచం హార్డ్ గా ఉంటది
హ్మ
అవి రీజనింగ్ ఉన్న మంచినే పెట్టినా కాగానీ మ్యాథ్స్ ఇం తీసి ఉంటది
మ్మ్
నేను కొద్దిగా చదువుకొని పోయినా అయిపోగా నార్మల్ గానే ఉంటది అనుకో కొని పోయినా అన్న అయిపోయినాక లాస్ట్ ఒక ఎగ్జామ్ చిన్న ఎగ్జామ్ ఉంటది అది కోడిగా పోయింది రా అద ఒక్కటి వెళ్తే మంచిగా ఉండు జాబ్ ఉండు అ ఇప్పుడు బండిన్న కూడా సేమ్ పోయింది వాడి ఇంకా అసలే చదువుకోలే
మ్మ్ హ్మ్
హ్మ
అయనకి ఎన్ని మార్కులతో పోయింది
వానికి చానే పోయినాయి నాది ఇంకొక ఐద ఆరు మార్కులు వస్తే క్వాలిఫై అయ ను
మిస్ అయింది కొద్దిలా
హ్మ
హ్మ మడి అప్పుడు ఎ మ అప్పులకలా చేసిన కథ అవి చదువుకున్నావా
ఎ అదే కోచింగ్ తీసుకుంటానా చదువుకుంటాను రోజుగా అదే నీకు చెప్పుదాం అని ఫోన్ చేసినా
ఆ నిం ఊద ఆకుదల అదే ఆలోచించుతునా నే
డైరెక్ట్ అయిటిఅయి చేస్తే మరి కాలేక కోడు ఉండదు తిరుగుడి కతుది
మ్మ్
అట్లా అవుతుది మరి తిరిగినంత సేపు ఏం అనిపియదు
తర్వాత వెళ్తుది కావునుగా
తర్వాత వెళ్తుంది పైసలు ఉండవు మనకాడ ఇవ్వళ లేకరు రైస్ పైక్రియారు ఆహ నేను చెప్తాను ముందే
ఆ
ఏదన్నా ఒగటి జాబ్ చూసుకుంటేనే ఎవరైనా రెస్పెక్ట్ ఇత్తరు చేతుల పైసలు ఉంటేనే సూత్తరు
ఉ ఆ గిలి ఆడ్లేక ఆయతందా పరిస్థితి
ఆ
ఏం జత్తన్నవ్ మరి
ఎ లేదు ఇప్పుడే కూరు వొండిన
తిన్నవా మరన్నం
తిినలే ఇంకా ఇబ్బుడే కూరండినా రైస్ ఉడుకుతాంది
ఓలులున్నారు
నేను అన్న
ఉహు ఇంకా రాలే బయనా
రాలె రాలె ఇంకా
అహ వాడు ఎగ్జామ్స్ రాత్తన్న లే మీ
అదే అదే ఎగ్జామ్ ఉన్నదంటా పోయిండు
ఊహు ఇ మరుట్ రా పరుబలికియా
త్తా ఈ రెండు రోజులల్ల అత్తా
మరి మి అన్న అక్కడే ఉంటడిగా
ఆ అన్న అన్నే ఉంటడిగా
ఊ హ
నేన అక్కడ రెండు రోజులండి మల్లోత్త ఇటు
ఉహు
ఒకవేళ నువ్వు పోతానంటే సార్లతో మాట్లాడతా ఫీజు గూడా తక్కువయ్యరు సార్ మా అోడేయి జిత్త
స్ కోల్కిిన్నన్నా
మీ డాడ్ తోటి పో ఫోన్ చేసి కనుక్కొని నాకు చెప్పు మళ్ళా
చె త్తనా
డాడీ కూడా చెప్తా ఇట్ల ఫీజు మరే తగ్గియమని చెప్తా పంపే పంపుదమనుకుంటే చెప్పురి నాకు ఫోన్ చేయిరి నేను సార్తో మాట్లాడతా అని చెప్ ఉమ్ సరే బాయ్ మరే
ఉమ్ సరేరా
ఆ